హలో
ఆ అక్క
ఆ చెప్పురా
ఏం చేస్తున్నావ్ అక్క
ఏం లేదురా ఇప్పుడే టిఫిన్ చేద్దాం అనుకుంటాన తిందామని
నేనేమో ఇందాకల ఏదో అడుగు
అవునా చెప్పు ఏం అడుగుతా అనుకున్నవ్
దీనికోసం ఫోన్ చేసినా అక్కా అర్జెంట్గా ఏదో కావాలని చేసినా మర్చి పోయిన దాని
అహ్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాము అనుకుంటాం మర్చిపోవడం ఇదేనా
ఏమో అక్క తీర నీక్ ఫోన్ చేసే టైమ్కి అది గుర్తురాదు నేను ఏదో ఒక చెప్దాం అనుకుంట గనీ
అయ్యయో
చాలా కష్ట మతి మరుపు బాగా ఎక్కువౌతుంది అక్కా
నిజంగానే మత్ మరుపు ఎందుకు మరి అట్లా తయారైనావు
ఏమో అక్క ఒకటి నేర్చకుంటే ఇంకోటి పోతున్నాయి మంచి చదువుకుంట అంటివి ఇట్లాంటివి గుర్తుండట్లేవు సినిమాలు, సీరియల్ అయితే బ్రహ్మాండంగా గుర్
ఇప్పుడు చిన్నప్పుడు గుడా మనం చెప్పు చెప్పు ఏమో చెప్పాలన్ ఇట్రా
చెప్తున్న కదా చదువు ఈ సీరియల్ సినిమాలు గుర్తుండంత గుర్తుండుడు చదువు గుర్తుంటే ఎంత బాగుపడేదాన్ని మీరు పసికట్టింటారా
ఆ అదే ఒకప్పుడూ మనం అనుకునేది అది సాంగ్స్ లా కూడా ఏదన్నా ఇంగ్లీష్ లా చదివే అనే సాంగ్స్ లాగా క్రియేట్ చేసి పెడితే మనం కూడా బాగా నేర్చుకుంటాం కదా అవి కొని
ఆ మా అక్క వాళ్ళ పాప కూడా అట్లనే నేర్పిచ్చేది తెలుసా అక్క
అట్లా నేర్
బా ఏ బిస్ ఏ టు జెడ్ వరకు మళ్ళీ పిల్లి యాపిల్ బి ఏ ఎల్ ఎల్ బాల్ ఈ సాంగ్స్ లాగా నేర్పించేది బానేర్చుకుంది సంవత్సరాలు నేర్పిస్తే బాగా నేర్చుకుంది మళ్ళి య అవి నార్మల్ గ చెప్పంటే రాట్లేదు మళ్లీ సాంగ్స్ లాగే వస్
అవునబబ అయిన ఆమెకు నాలెడ్జ్ బానే ఉన్నది లే గానీ వాళ్ళు దింకా వాడరు చిన్నోడయితే వానితోటి కష్టం
ఆ అస్సలు చదువు మీద ఇంట్రెస్టే లే
పోన్లే మొన్నె ఇంటికెళ్ళినప్పుడు కూడా ఇవే చెప్పింది ఎప్పుడన్న నేర్పిస్తారంటే ఏం వద్దు నాకు రావు బేబీ అనీ అంటాడు
ఆహా ఇంట్రెస్టే లేదు అసలు నేర్చుకోవడం పైన పాపకైతె ఆ పాపకైనా కూడా ఏదైనా నేర్చుకోవాలి ఎట్లనా చేయాలి ఆ సింగింగ్ మీద గాని డాన్సింగ్ మీద గానీ ఏదైనా సరే తొందర నేర్చుకుంటారు నా అనిపిస్తుంది నాకు
అ మీ అక్క లెక్కన కొంచెం గ్రాఫింగ్ పవర్ ఎక్కువనే ఉంటది
ఆ అసలు ఆ చిన్నోడు అయితే అసలు ఏ ఏదన్నా చెప్తే నచ్చడు నేర్చుకుంటారు నచ్చకపోతే కూడా అసర అవసరమే లేదు పట్టు కూడ పట్టించుకోడు అని అసలు
కానీ వాడు కూడా తెలుసా యూట్యూబ్ లో సెవెన్ ఉంటాయి పోయమ్స్ వస్తాయి కదా
ఆ
అవి పెట్టిస్తే రావు రావు అంటుది కానీ పోయమ్స్ వస్తుంటే దాని తొ పాడుతుంది వాడు కూడా మంచిగానే కానీ వాడు నాలెడ్జ్ ఉంది కాగాని యూజ్ చేసుకుంటలేడు
ఎందుర్ది ఇప్పుడు అనుకుంటన్ననే అ మరి
కావొచ్చు
ఆ బానె ఫాల్ ఈ పాటనే పాడంగిని నిన్న అంగులో పెద్దోళ్ళు పాడే పాటలు కూడా పాడతా
బానే ప వీట్లో బానే ఉన్నది పాటలూ ఆటలు ఇవి బానే వేస్తాడు కానీ చదవమంట అ చదవడు
చదువు కోద్దేసరికి ఇంట్రెస్ట్ అంతా ఖతం అయిపోద్ది అది అనుకున్నావా ఇంట్రెస్ట్ అంత అక్క కూడా అప్పుడప్పుడు బానె నేర్పించిద్ది వీలున్న
ఆ బాగానే నేర్పిస్తుది నేర్పిచ్చుకోవాలి మనం ఎంత స్కూల్కి పంపించినా మా ఇంట్లో ఉన్నది కొంచెం వాళ్ళకి డిఫరెంట్ ఉంటది
అవునక్క మనం చెప్పింది ఎంతైనా వేరే ఉంటది కొంచెం నాలెడ్జ్ మన దగ్
ఆ మన దగ్గర నుంచి మనం కూడా ఎంతో కొంత నే
ఊహూ ఎంతోకొంత నేర్పిస్తున్నా కొంచెమ ఇంకంచెం ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం మనం ఏం లేకోకుండా పంపినం అనుకో డైరెక్ట్ తక్క చెప్పేసరికి ఖచ్చితంగా వినకాల
ఆ వాళ్ళ కొంచం వెనక వెనుక మళ్ళ కొంచెం టెన్షన్ అయి అదే వచ్చి కాన్ఫిడెన్స్ గా ఏదైన్నా అడిగినా కూడా కాన్ఫిడెంట్ గా చెప్తారు మంచి
ఇప్పుడు జనరేషన్ ల అందరికీ ఖచ్చితంగా ఉండాలక్క నీ అందరు ఈ జనరేషన్ వాళ్లకి అందరూ ఎడ్యుకేటెడ్ తెలిసే ఉంటంది ఇంక కొందరు
నేర్పించుకోవాలన్నీ తప్పదు
ఉమ్ ఇప్పుడైనా స్కూల్స్ అలాగే ఎప్పుడు ఎల్కేజీ రేప్పటికి జీవాల గుంటే జనరేషన్ లో
అవును మరి కానీ అప్పుడు ఇంకా గేమ్స్ ఎట్లుండేదిరా టోర్నమెంట్ లని అవ బాగా పోయేది
టోర్నమెంట్ వస్తే ఒక త్రీ డేస్ హాలిడేస్ అన్నట్టే లే
కదట్ల ఫుల్ ఎంజాయ్
లేదు లే టోర్నమెంట్స్ ఎవరో ఆడేది ఎవరి టీం ఆడేది ఎట్టనో ఆడుకునేది మనది మనదే అనుకోని మనలు మనరు సైడ్ ఆడుతు ఇ వీలు కూడా మన సైడే మనకు తెలిసినోళ్ళుంటే ఒళ్ళు కూడా మనోళ్లే అందరి సపోర్ట్ చేసుకుంట ఆగమాగం మనమేదో ఆడుతున్నట్టు లేదు
స్కూల్ ఉన్నప్పుడు టూ త్రీ టైమ్స్ పోయిన టోర్నమెంట్స్ కి
నేను చూడ్డాం కాని త వరకు పోలే అక్క
మీ అక్క పోయింది కూడా పోయింది రెండుసార్లు
నేను ఆ ఇంతక్ ఏమి మళ్ల
చెప్పు ఏ ఏమడుగుదాం అనుకున్నావ్ రా
మా అమ్మ కాల్ చేసింది వద్దని
లేదు నేను మొ మొన్ మొన్న కాల్ చేసి మొన్న కాల్ చేసిన నిన్న నా మొన్న నో కాల్ చేసి మాట్లాడినా నేనే వేరే పని మీద కాల్ చేస్తే
ఉ
మీ మామ కొడుకు ఉంటాడు కదా పెద్దయినా పెద్దన్న అన్న ఫోన్ చేసిండు అన్న ఫోన్ చేస్ మాట్లాడింది పక్కనోళ్ళు
ఆ అన్నకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యిందంట ఫోన్ చేసి చెప్తా అని అన్నది చెప్పిందా లేదా అని కనుకున్నది
ఆ ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ అయ్యిందంట రా
అవునా దేనికి అక్క
ఆ రోజు చనిపోయింది కద ఎవరో వాళ్ళ ఊరు అయినా
వాళ్లు ఊరు ఆయన మన పాల్లోలు
వాళ్ల పాలోల్లే వాళ్ల పెద్దనాన్నే
ఉత్త పెద్దనాన్న నా
ఆ ఇ ఉన్నద వాళ్ళకు కొందరు పాలోలది ఏమో
అది అదే నాకు తెలిసి వాళ్ళకి లేరనుకున్నా వాళ్ళ పాలోల్లు
ఉన్నారంట మీ తాతకి బ్రదర్స్ ఉన్నారంట కాకపోతే వాళ్ళందరూ వేరే ఊరికి వెళ్ళిపోయిరంట
అవునా నేను లేదు కావచ్చనే అనుకున్నాను అందుకే ఇప్పుడే ఒక్కడిది వాళ్ళు చచ్చిపోతే ఈయనకి ఏమైంది ఫిఫ్టీన్ డేస్ ఉంది క ఇకా వన్ వీక్ ఉంది కదా
లే ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ అయిందట ఇ నన్ను అడిగితే మీకు చెప్పనా ఖచ్చితంగా చెప్తా ఏదో ఒక పెంటయ్ ఈడుంది అయిపోయిన తర్వాతే చెప్తా అని అన్నది
అదే కరెక్టే మనకి చెప్పకుండా చే అంటే చేసుకుంటరా అసలు చేస్తారు మనం అప్పుడు ఎంజాయ్ చేయాలి
పోయింటి కదా పెళ్లి కంటే బా ఎంజాయ్ చేస్తావు కదా ఎంగేజ్మెంట్లో ఏం ఉంటది. అదే కట్నాల గురించి మాట్లాడుకుంటరు ఏదో ఒకటి చేస్తారు
దిర
అవునా
ఉ అమ్మాయి వాళ్ళింటికి మనకి నేనైతే పొననే అనుకుంటన్నా అమ్మాయి వాళ్ళ ఇంటికైతే
నేను కూడా అమ్మాయి వాళ్ళ ఇల్లయితే పోను అన్న వాళ్ళు ఇల్లు అయితే పోతా
అమ్మాయి వాళ్ళ అంటే ఏమనుకున్నారంట అంటే ఎంగేజ్మెంట్ అక్కడ చేసుకుని మ్యారేజ్ అన్నవాళ్ళ ఇంటి దగ్గర చేసుకుందాం అన్నారంట
మీ మ్యారేజ్ కయితే ఎక్కడైనా వస్తా
మ్యారేజ్ కది ఖచ్చితంగా పోవాలి ఎంగేజ్మెంట్ కు పెద్ద అవసరం లేదులే అయన కూడా ఎంగేజ్మెంట్ అంటే అంత పెద్దగెమ్ జరుగుదు మా అంటే ఏదో కొంతమపోయి పోటో పెళ్లంటేనే కదా అక్క అందరూ
అవునులే నేనే మొన్న మన పేర్లు ఇళ్ళంటే మా మాములుగుంటే
ఆ గొడవులు ఉండాలి పాటలు ఉండాలి డ్యాన్సులు ఉండాలి ఎగురుడుండాలి ఏడుపులు ఉండాలి అన్ని ఉండాలి అప్పుడే ఎంజాయ్ అప్పుడే ఏడుత్తరు అప్పుడే గొడవపడతారు అప్పుడే ఎంజాయ్ ఉంటేది అప్పుడే ఇగ అలిగిపోతారు అలిగిపోయేట వాళ్ళు అప్పుడు మళ్ళీ నవ్వుకుంటూ వస్తారు కలుస్తారు ఆగమాగం చేస్తారు ఇదంతా పెళ్ళికూ అసలు పెళ్లి కూతురికి పెళ్లికొడికి సంబధంలేకుండ్
తెలంగాణ అంటెనే ఇగ స్టైల్ అంతే ఇగ అదొక స్టైల్
ఆ మొత్తం అసలు ఖచ్చితంగా ఎక్కడ ఏ పెళ్ళనైనా కామ గా గొడవ వచ్చేదే ఫుడ్ విషయం ల
అవును ఎందుకుమరట్ల చేస్ రసలు
మన తెలంగాన
చెడు మరి ఎస్టిమేషన్ కంటే ఎక్ క్కువ మందొస్తరు వాళ్ళు వాళ్లొచ్చిందే గాక వాళ్ళ ఫెండ్స్ తీసుకొస్తా ఇప్పుడు మన ఎశ్టిమేషన్ కంటే కొందరు ఎక్కువ అవుతుార అట్లా ఫుడ్ జరిపులే సరిపోదు
ఒక్కరిని మిలి సా తే కతం అంటే నార్మల్ గా అయినా ఒకక్కరు వస్తారని మనం పిలుస్తాం అ వాళ్ళ ఫ్రెండ్స్ నో
ఆ కొందరెట్లాడుండరే రా ఆ మా చెల్లేరారే మా ఉళ్ళరు పోవదడం దారా అనిటి
అది మనకు తెలీదు అక్క ఆ పిల్లలకి తెలిదు వాళ్ళంతా మందు వస్తారు తె
ఎప్పుడైనా ఎక్స్ట్రా పెట్టి ఇచ్చారు ఎందుకైనా
ఎంత పెట్టుకుతాక ఎంత వేసినా కూడా ఎందుకు పెళ్ళిలా సరిపోదనే అనిపిస్తుంది నాకు
అదే మాటంగా కొంచెం పెళ్ళి అన్నాంక అరే అరే మటన్ కదా ఇ అది అని చెప్పేసి కొంచెం ఎక్కువ తక్కువ తింటా ఉంటారు కొందరేమో ఎకువేపిచ్చ కొని వేస్ట్ చేస్తారు
కొందంద స ఉఊర్తంట త వెళ్ళ పెళ్లిిళు చాల సేపు అయితే
అవునుమరి
అది కరెక్ట్ే అయినా ఈ పెళ్ళిళ్ళలో అయినా పెళ్ళిళ్ళలో కూడా జరుపుకుంటే అసలు పెళ్ళ కాదు మన తెలంగాణలో అసలు ఎందు ర చికెన్ మటన్ లే ఉండాలి ఫస్ట్ పోయి అందరు పెళ్లి పిల్లని పెళ్ళలిికడుకని చూస్తానికి వస్తారు రాలేదు అది ఫస్ట్ పోయి గుుట్టు కడగుర్ట్టని తిన్నాక అది ముచ్చట ఆ తర్వాత వచ్చి నిదానంగా హోటల్ దిగేట ఉంటు
తెలంగాణ ఎట్లా అంటే ఈ ఫుడ్ అంటే ఫుడ్డు అవి ఆచారాలు అన్నీ ఎట్లుంటాయో అట్లా ఈ గొడవ ఒక ఆచారం ఖచ్చితంగా అది ఉండాలి మ్యాండేటరీ అది లేకపోతే అసలు అది పెళ్ళలే క
ఇప్పుడు ఎట్లా ఫిక్స్ అయ్యారంటే ఆ గోడవలచ్చి చూసి చూసి మేబీ గొడవలు జరుగుతేనే పెళ్లి మంచిగా ఉండదు వాళ్ళు మంచిగా అవుతారు కావచ్చు పెళ్లి జరగకపోతే నిజంగా మళ్ళ ఎదో అయితది అన్నా ఫిక్స్ అయిపొది ఇగ ఎనిస్ చలు గొడవ జరిగి జరి జరి జరి
గొడవలఅయినా వాళ్ళు వాళ్ళు లాట్ ఒకటి అవుతారు పాపమ్ మధ్యలో ఏ వాళ్ళు ఏదో పల్లలు పెడదాం అనుకుంట
ఆ వాళ్ళకే సక్కవ అవుతుది మా అంటే వాళ్ళే ఎక్కువ పోతారు ఇంకోసారి రానే ఎక్కు
కదా నాకు అనిపిస్తంది అరే మన వాళ్ళ కానీ కొంచెం ఒక్కరికంటే ఒకరి దగ్గరే దగ్గర ఎందుకు ఒక పెళ్ళిళ
ఎందుక అంటే పెళ్ళిళ్ కాస్తవి ఇప్పుడు తగ్తే తర్వాత తగ్గాల్సి వంది ా అనుకుంట
మన ఫస్ట్ తాగి ఉంటరు కాబట్టి ఎవరికి ఏది ఏర్పడదు
తాగుంటారు
ష్